హలో పిన్ని ఏం చేతఆండ్రూ పిన్ని తిన్నారా
తిన్నాం మీర్ తిన్నారా
తినం పిన్ని ఏమ్ వండుకున్నారు
చికెన్ వండిండ్రా సుమక్కలోచిన్డ్రు ఆ అమ్మను హాస్పిటల్ తీసుకుపోయినా
అరే నిన్ననది కరెక్ట్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాను ఆ
అ చూపెడితే ఏంమ్మో అమ్మా అని అంటారు ఏమో బ్లడ్ ఇడు ఇచ్చ వచ్చినము ఇప్పుడు ఒక రెండు గంటల తర్వాత రిపోర్ట్ వత్తది అన్నారు కానీ పోలే చేలే కాని ఏం చెమ్ పో మ న్నారు
అయ్యో
మీ రిపోర్ట్ వచ్చినాక పోతాం సార్ అని చెప్పిన
నేన్ పొమ్మంటఅండ అయినే అక్కడ నిమ్మి మందులున్నాయి గానే
అవే పిత్తా నందుకే ఇయగ యా ఏంకాదు ఓ టెస్ట్ రిపోర్ట్ వస్తే మనకు ఎంతో ఉన్నాయో తేలుల్తది
హ
అవ్వ త్తంది అనో ఆ
ఆ నీనే నినటి నుంచెలి ఆరోగ్యం మషంట అదే పే అమ్మమ్మనే నినా కలసి ఒకపుడు అంటే టెస్ట్ చేంచకచ్చుకోవడం అప్పుడు మందులు ఉన్నాయి అవి వేసుకోమందు పిన్ని వేసుకోవాల అని ఉన్నది
అ
డిస్టర్బెన్స్ వస్తాందండి
మెషినీ గురించి అనలేద పిన్ని నేను
ఆ
మిషిని గురించట ఇప్పుడు మన ఇళ్లల గమే లేదా మానస
ఉమ్మ్
ఇగ మళ్ళీ మనసా అయిపోతుంది వాళ్ళే క్లోత్ కట్ జేసి స్తరంట వల్లే క్లోత్ కట్ చేసి చేస్తే ఒక్క డ్రెస్సు కు సెవెంటీ ఫైవ్ రూపీస్ ఏమో ఇస్తారట
ఏమ్ డ్రెస్సెస్ స్కూల్ డ్రెస్స
ఆ స్ స్కూల్ డ్రెస్సెస్ స్కూల్ యూనిఫార్మ్
దా
ఆ
పైది కిందిది రెండింటికి కలిపి సెవెంటీ ఫైవ్ యా అంటాన్న
ఆ పైన టాపు అంటే పైన షర్ట్ కింద స్కర్ట్ స్కార్ట్ కలిపి వాల్లు మొ త్తం కట్ చేసిస్తారట మిషన్ తోటి వాళ్ళు మిషన్ తోటి కట్ చేసిస్తే మనం కుడితే ఒక్కటి కుడీతే సెవెంటీ ఫైవ్ రుపీస్ అంటా ఆమె కాంట్రాక్ట్ తీసుకున్న ఆమె ఏమో హండ్రెడ్ రూపీస్ పడతాయ్ అంట ఆమెకు
హు
కాకపోతే ఇగ మనకు ఇచ్చినందుకు ఆమెకు ఒక డ్రెస్ మీద ట్వంటీ ఫైవ్ రూపీస్ మిగులుతాయి అన్నాట్టు ఆమెకు అయితే వాళ్ళు పొద్దునదాక ఆమె ఇక్కడ షోరూమ్ లో చేస్తదంటా
హు
షోరూం లో చేసినాక సాయంత్రం ఏమో వీళ్ళు వెళ్తాలట నలుగురు ఐదుగురు కలిసి రూమ్ తీసుకొని అల చేేస్తాలంట మళ్ళది మనయే సొంత మిషిన్స్ పిన్ని
చేశేటోళ్ళు చెయ్యని
ఆ గదే ఆ చెప్పమన్న కదా అంటే గట్ల అంట నేను చెప్పిన
మనకి
మన కేడ వీలైతది పిన్ని మళ్ళా మనకన్నే మిషన్లు ఉండాలంట
మనం ఇంటికాడ అదే గంట ఈడ కూర్చుంటే అంటే నాకు రొండు వందలు మూడు వందలు వాతయ్ అదే కూర్చొని అదే గంట అక్కడ కూచున్న కూర్చొనిడి ఈడ కూర్చుంటే రొండు మూడు వందలు వస్తాయ్
రావా పిన్ని ఒక బ్లజ్ కుడతే నూట యాభై రూపాయల అంటే రెండు కుట్టుకుంటె ఈజీగా మూడు వందల రూపాయలు వస్తాయి
ఆ ఖచ్చితంగా రెండు గంటలు కూర్చుంటే రెండు అయిపోతాయి నాయ్ కాని నేను కూసోక కుట్టక ఊకే పని ఏది ఏద ఇక పొద్దాటినుండి రెస్ట్ ఏ లేదు అసలు అందరి దోశలు వేసిచ్చడు అన్నవాండుడు కూర వండుడు ఉండుడు గిన్ని బోల్ లు ఆ బొల్లు అన్ని దొముడు ఇల్లుఅంత నీట్ గా చెసుకొని చిన్నరగాని బడికి పంపిచీ మళ్ళ అమ్మని తీసుకొని హాస్పిటల్ తీసుకొని పోయి మళ్ళీ అటు పోస్టఫిస్ పోవాలంటే అటు పోయి అట్నుండి ఇంటికి వచ్చేసరికి ఇగి ఈ టైమ్ అయింది నాకు
అరే అందుకే ఫోన్ కట్ చేసినావు పిన్ని
అచ్చినాక కొంచెం ఆన్నం తిని మళ్ళా వీళ్ళందరికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళందరికి అన్నం పెట్టి ఇన్ని ప అనుకున్నాం ఇగా ఇప్పుడు కొంచం సైనా ఎస్ఎం అక్క ఉన్నది పోతనంట అంది ఇ ఆమెను బా పోయేదాకా ఏం పని చేసుఉండదు అబోయినాక ఆ వచ్చింది కాని మళ్ళా పోత అంటాడి మరి
ఇయాల్నెనే అచింది ఇయాలే పోతాదటనా
ఏమ్మ ఇగ ఉంగ రొండు రోజులు అంటే ఆ బాపమ్మనించుద్దనికి ఒచ్చింది
హ
ఏదో పై అయితే ఇంటికన్నా వస్తా నేను ఫోన్ చేసినా లేకపోతే అందుకే ఫోన్ కట్ చేసింది పిన్ని అని పని మీదనే ఉన్నా కావచ్చా అని నేను అనుకున్న
ఉమ్ రెస్ట్ ఎక్కడ ఉంటాది రా గిన్ని పనులు చేసచ్చినంక ఎండల పోయ్యి అచ్చేసరికి ఇగ పీక్కు మన్న ఇగ పన్న సప్పడాగా ఫోన్ పట్టుకొని ఇగ
పండుకున్నావ
పండుకునే ఫోన్ మాట్లాడతానా ఇగ కోసే పప్ప అబ్బాయితోన్ ఆడు కోని ఆడె
నడుస్తండా పిన్ని చిన్నోడు
కొంచెం తప్పట అడుగులేత్తాండు
తప్పటాడుగులేతండా
బరాషెలం పోతాండు మీ బాబాయ్ ఆయనకు సదిరేది ఉన్నది
ఎందుకు వట్టిగనేనా లేపోతే ఆహాహహ
రేప్ శ్రీ రామ నవమి ఆ కళ్యాణని
అంటే ఎప్పడికి పోతాడు ఇప్పుడె పోతాండ పిన్ని
ఎప్పుడు పోలే ఈ సారే పోతడట పోన్ తే పోనెతి
పోతే మంచిదేనాయే రడిజేష్ అదే ఇయళ సాయంత్రం పోతడా
ఈ సాయంత్రమే పోతా అంటాడు మళ్ళా నేను ఇన్ని పనులు చేసుకుంటూ కూడా రొ రొండో మూడో మాట్లాడుకున్నా పొద్దున
మాట్లాడినావా
ఐపెంది
ఇగ అయిపోయినట్టేన పిన్ని
అ
ఉ
అయిపోయినట్టే
ఓ
అ మాట్లాడదాం దీని గురించి కని చెప్పు వేరేదన్న టాపిక్
ఏం లేదు ఇద్వరాగా అన్నం తినిపిచిన
వి
ఇగ తినిపిచ్చినంక నిమ్మ ఏంలేదు పిన్ని ఆడు కుండానే ఆడుగుం ంది కొంచెం ఏ వాతావరణం పడదు ఆమెకి ఎండా కొంది వెండగాలే
అమ్మో ఎండల జాగరత్ త్తగుంచు రో ఎం డల నేన్ బోయచ్చే గాయి గాయి అయినా పుడు
కూలరు పెట్టుకున్నాం పిన్నీ కూలరు పెడతాం ఆమె కోసమే సపరేట్ గా కూలరు మా కు పొద్దున్నే పది గంట్లకే పెడదతాం చల్లగా ఉంటేనే వాతావరణం మన్ ఎండ కొట్టిందంటే మనిషి అంతా వేడయ్యి ఒకరి
ఊ కూలర్ మే గుడా పెట్టుకుంటాన్నం
పెట్టుకుంటాల్లా
ఊ
పెట్టినం కూలర్ పెట్టినం కిటికీలో పెట్నాం ఇగ మాకు స్థలం ఆ రూము లో సరిపోదు, ఇగ బయట కిటిక్కి పెట్నం. ఇగ మీయి ఎట్లుంటయో మాయి గట్లనే ఉంటయి.
ఏ కొంచెం మాగా కొంచెం చల్లనే ఉంటది పెంకిల్లు కదా అ ముందు రేకుల దాంట్ల పోతే అగడత్తది
ఆ చల్లగానే ఉంటది కొంచెం
ఊ
హలో తిన్వవ పిల్ల మరి ఇదంతా తిరిగొచ్చినంగ తిన్నావ
నప్పే నా వాళ్ళందరూ పెట్టి నను గూడా తిన్న తినేగా కొంచెం నిమ్మలవడ్డ
నిమ్మల ఎప్పుడూ ఆ చిన్న చెల్లె కాడి పోతా లాస్ట్ గద ఇగో తీసుకొచ్చినప్పుడేనా
ఉ
చిన్న చెల్లె కాడిక్ పోవాలె
ఇన వడ్లేరా
చిన్న చెల్లె గాడికీ పోతే మళ్ళ లాస్ట్ తీసుకొచ్చినప్పుడేనా సమ్మర్ హాలిడేస్లల
ఇగ బోయి తీసుక తీసుకొచ్చుడే ఇగ డైరెక్ట్ చూస్ పు లేదు ఏం లేదు
అ
తీసుకొచ్చుడే
తీసుకొచ్చుడేనా
ఊ
మళ్ళా ఇప్పుడు పని స్టార్ట్ చేత్తే ఐదు అయితదో ఆరు అయితదో గదా
ఇంటి ముందు పుచ్చకాయలు ఒచ్చినయ్ గదరా
పుచ్చగాయలు ఒచ్చినయ అవి కిలోల లెక్క ఇత్తల్లు గా పిన్ని
అవును
ఆ మొన్న ఎవరో తీసుకుంటాంటే చూసిన నేను గాని ఇంటి ముందుట ఒక ఆపి తీసుకుంటే కిలో ఎంత అంటే ఒక్క కాయకు నూట ఇరువయో నూట ముప్పై రూపాయలో పడ్దాయి వాళ్ళకి
ఇప్పుడు ఇవ్వా
ఒకసారి ఆడుగు
ఏమో గా కోస మక్కవయే నేను ఫోన్ మాట్లాడుకుంటే ఎట్ల పోను
మనుసులక్క పోయిందా
పోయింది అడిగా
చాలు అక్క ఒక్కతే వచ్చిందా మాధవి కూడా వచ్చిందా
ఒక్కతే వచ్చింది
అదేఅత్
హ్మ్
చెప్పాల పిన్ని
ఏం చేత్తాంది మానస కనబడ్డదా ఇవాళ ఫోనే చేయలేదు నాకు
వాసవాక్కా ఇంతకు ముందు ఫోన్ చేత్తే పండుకున్నా అన్నది
పాపం అలిసిపోయింది కావచ్చు బాగా అలిసి
పండుకున్నారా అని పండుకున్న రా అన్న మళ్ళ చేస్తారా అని అంటే సరే అక్క పండుకో రెస్ట్ తీసుకో రే సరే రా నన్ని నిన్నంట వల్ల కొడుకు వేస్ బాబు కుక్కను కొట్టబోయి రాయి కొడితే రాయలచ్చి మామ్మ కు దెబ్బ తాకిందంట ఆమె ఎట్లా పడితే అట్లా తిట్టిందిరా అని బాధ పడ్డది కొద్దిసేపు. మీ విక్కి కుక్కను కొట్ట పోతే కుక్కకు తాకి రాయి రాయలచ్చి మామ్మకి తాకిందంట.
ఆ
అయ్యో ఆమె ఎట్లా బడితే అట్లని కోప్పడ్డదట
అరే
దానికే కొంచెం బాధ్
కావాలని కావాలని కొట్టింది కాదు కదా, ఏ పిల్లగ గట్ల కొట్టినావ్ అంటే అయ్యే పోతుది ఆడికి గాని అనుడు అవుసరమా ఏ ఆమెది అయితే, మా క కన్ను ఆపరేష్ చేసుకున్నప్పుడు జరం వచ్చి నప్పుడు ఆయన చుట్ ఆ ఓకే